స్వాగతం
స్వాగతం
గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తాల్లు
ఏం లేదు నేను మా ఇంట్లో ఇవాళ గేారప్పలు చేసుకుంటాన్నం
అవునా తిన్న అండి మధ్యానం
ఇల్లేదండి ఇ గ్యారప్పాలు మా అమ్మ ఇప్పుడే పని పోయచ్చింది అయితే అన్ని రెడీ చేసి పెట్టినాము మ్ స్పెషల్ అంటే పిల్లలు ఊకే కిరాణా షాప్ లో ఊకే తింటారుని మా అమ్మ గ్యారెల పిండి పటి తీసుకొచ్చింది ఏలా
నిన్న పండుగ ఎట్లా జరిగిందండి మీ దగ్గర
బానే జరిగింది మీకు మీకుంకాడ ఎట్లా జరిగింది
మాక్కడ కూడా బానే జరిగింది
ఉ
మేము ఉదయాన్నే లేచి వగిలి ఉటి అక్కరావల్లి ముగ్గుడు పెట్టి
కా
ఓ దీపం పెట్టేసి పచ్చడి మొదలు పెట్టినాం
అవునా
మ ఫస్ సారి సరే వ చేయడం అంటే ఇది వరకు మేము వేరే ఉండే కూ పచ్చడి చేసినాం ఇంత చికెన్ తెచ్చు కున్నాం బగార్ రైస్ వేసుకున్నాం
భక్షాల వేస్కోలేదా అమ్మా అమ్మా అమ్మా
మ
పిల్లర్ స్కూలు వెలా ఆబడే స్కూల్స్గా వచ్చలా
ఆ పడుకున్నారు ఇద్దరు
బస మీ మీను
కూలి పోయొచ్చుని అంత కొంచెం తన్న పనుకుొన్నారు
అయితే
ఏమైనా స్టోరీస్ వచ్చా అండి మీకు
స్టోరీస్ అంటే మీ ఇంట్లో శుభ్రంగా ఉంటారా శుభ్రంగా ఉంటారా
ఈ శుభ్రం అంటే పిల్లలున్నా కడ శుభ్రంగా ఉంటుదండి ట్ట మనే చేస్తాం అట్లా మనం ఎంత నీట్గా రెడీ చేసినాో వాళ్ళు ఏదోటి ఇంత తందరా అందర చేస్తానే ఉంటారు
ఇప్పుడు ప్లాస్టిక్ వస్తులు మనం ఇంట్లో ఉంటే ఎక్కువ బాగా పారేయడానికి ప్రయత్నిస్తాం కదా మీరు బా చెత్త కుప్పలు వేస్తారా లేపోతే రోడ్ల మీద అట్లా వేస్తారా మీ కాడ ఊర్లా
హూ పెరడా అని ఉంటదండి ఇటుూ ఉంటే మాకు మా ఇంటి నిండే చెట్లే ఉంటాయి. టేక్ చెట్టు ఉంటే ఆకులన్నీ ఒక దగ్గర ఏ తి ఆ ప్లాస్టిక్ పో అందులో ఎస్తారా మిరప
అవునా ఎందుకంటే మనకు ప్లాస్ట్ ష్టిగా వస్తువుల వల్ల కూడా మన చాలా అవసరాలు ఉన్నాయి కదా. కొంత మంది ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అవి తీసుకుంటారు ఎవరన్నా కొనడానికి వచ్చినా, ప్లాస్టిక్ కొనడానికి వచ్చిన
అవును చక్కెర ఉడక్తార మొధ్యల
ఆ అంతే ఎట్లా అంటే ప్లాస్టిక్ల వస్తువుల వల్ల మనం చాలా ఉ వస్తువులు తయారవుతాయి కదా.
ఆ
బాకెట్లు గాని, వాటర్ క్యాన్లు గాని మగ్స్ హ మగ్స్ గానీ ఇంకా ప్లాస్టిక్ వస్తు పోపు డబ్బాలలో మనం ఎక్కువ శాతం పోపు డబ్బాలే ప్లాస్టిక్ వస్తువులలనే చేసుకుంటాం కదా అది ఎక్కువ అంటే ఎవరైనా ఇట్లా ఈ రోడ్ల పైన ప్లాస్టిక్ ఎరుకోనే వాళ్ళు వస్ వస్తారు కదా
ఆ
చాలా మంది వాళ్లకు ఫ్యాక్టరిలల్లో వాళ్ళు కంపెనీకి వేస్తారు కాబట్టి దాని వల్ల కూడా మనకు కొంచెం లాభం ఉంటది వాళ్ళకు లాభం ఉంటది కదా.
అవునవును విరిగిపోయిన చీరలు కొండాన మీరు వస్తరు కదా ప్రొద్దుగాల్నే
ఆ అవి కొంతమంది ఇట్లా వేరే ప్లాస్టిక్ రోడ్ల కొంటే ఏరుకుంటారు వాళ్ళు సంచులు పట్టుకొని
ఆ బాటిల్ చీలు ఉంటే ఏరుకుంటారు.
వాళ్ళు వాళ్ళగూడ అది సాల అది సమాన పోకుండా ఉండడానికి వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ఏదైనా ఇంట్లో ఏదైనా కాశ బసులు పారేయాలని ఉండి ఉంటే వాళ్లు ఇళ్లలకి కూడా వచ్చి ఏర్కో ఏర్కోవడానికి పోతారు దొంగతనంగా తప్ ఇధర్ అట్లా దొంగతనంగా ఏరు తుక మాకాడ ఉన్నాయని మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయ్యాలి.
వావ్ మీ హెల్ప్ కు వ్యో ఏవన్ త్రు హాట్సాప్ అండి నిజంగా ఇంత ఇమాజిన్ చేయలేదు మేము
ఉం అంటే వాళ్ళు మనకు చూసావు కదా పై నుంచి ఫ్యాక్టరీళ్ళల్ల కంపెనిళ్ళల్ల నుంచి అక్కడి నుంచి తెచ్చి మన ఊర్లల్లో అమ్ముతారు కదా ఆహ అది కుర్చీలు గానీ ఏదన్నా కా దీ చిన్న చిన్న పీటలు గాని చాలా రకాల ఆ
కుంట్ట్రు మల్లా మనకే రేట్ ఎక్కవ చే త్రగా అండీ వాళ్లు
కంటే మన వస్తువు అనేది వాళ్ళకు కాడికి పోతనే కదా మనకస్తుంది మళ్ళ
అవును కాని వాళ్ళు రేటు బాగా చెప్పేసరికి మనగొణ బుద్ది గాదు
ఉం అంటే అవి ఇట్లా హండ్రెడ్ రూపీస్ కు పోపు డబ్బాలు ఇట్లాలాంటి ఊర్లలకు మీరు రావా వేరే దేశం వాళ్ళు అచ్చి కూడా అమ్ముతారు అంటే కొంచెం మన భాష రాని వాళ్ళు తెలుగు భాష రాని వాళ్ళు అచ్చి అమ్ముతారు హిందీలో మాట్లాడి కుంట
ఆ మాకడ అమ్ముతారండి సెల్ ఫోన్స్ కూడా ఇత్తారు టబ్బులు ఈ మధ్యల చీరలకు కూడా పాత చీరలు ఉంటే కొని ఆ టబ్బులు బకె సో అవన్ని ఇస్తళ్లు
ఉ హుమ్
ప్లాస్టికే కాకుండా హలో
ఆ మీరు ఎందాకా చదువుకుంటారు అండి
మాది డిగ్రీ డిస్కంటిన్యూ అండి మా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో నా మ్యారేజ్ అయ్యింది
అవునా
ఇంక చదువుకోలే ఇక అప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు చదువు అంటే అదువారకె ఇంట్రెస్ట్ లేదులే గ నీ ఇగ పెళ్ళి చేసుకున్నంక మళ్లెం ఇంట్రెస్ట్ వస్తది చదివి వేస్ట్ అని సప్డేక చదువుకోవాలే
ఫీలింగ్ అది మనం చిన్నతనంల చదువుకున్నప్పుడే మన ఫీలింగ్ వేరే ఉంటయ్ మ్యారేజ్ అయినంక సంసారం మీదేసుకొని చేసుకుంటానం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నట్టుగా చదువు మీద గిలాంటి టాస్క్లు వచ్చినప్పుడు చదువు అనేది చాలా ఉపయోగపడుతది
అవునవును బయటికి పోయి జాబ్ చేద్దామంటే ఇప్పుడు చదువే కావాలే మనకో అంతంత మాత్రమేనే బయటకి పోయి ఇంగ్లీష్ మాట్లాదామంటే రాదు వాల్లో ఇంగ్లీష్ రాకపోతే రిజెక్ట్ అని వాళ్ళు చెప్తారు ఎట్లా చె పండిగ ఏమైనా ఊళ్ళ ఏమైన్నా కూలి పని దొర సొ పోవర లేపుతే ఇంట్లనే కూసోవాలె ఇగ
ఆవునవును
ఉం మీరు చదువుకున్నారా అండి
మేము ఇంటర్ సయినం అండి ఇంటర్ అయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ల మ్యారేజ్ అయింది ఆ
ఊహూ మీరు హౌజేగా ప్రస్తుతానికి
హౌస్ వైఫే మాకు చిన్న బాబున్నాడు ఇద్దరు పాపలు
ఆ
చిన్న బాబు ఉన్నడు వన్ ఇయర్ కంప్లీట్ అయింది పాపలు స్కూల్ కి వెళ్తారు ఒక ఆమె ప్రైవేటు ఒకామె అంగన్వాడీకి పంపిస్తాను. ఇప్పుడు ఆమెను కూడా ప్రైవేట్ దాంట్లోకి పంపియాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఫ్యూచర్ మనం చదువుకొని ఒక డెవలప్ గా కాకున్నా కాని మన వాళ్ళకు ఒక డబ్బు పెట్టి అయినా చదివిం చాలి ఈ రోజులే అట్లున్నాయి అసలు
ఆ ఫస్ట్ ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివిపించి తర్వాత ఇగ హాస్టల్లో వేత్తే అయిపోతాది గవర్నమెంట్ అట్లా
అ అట్లనే చూస్తాను కొంచెం వాళ్ళకు డిసిప్ ప్లిన్ కావాల గా
అవునవును డిఫ ప్రైవేప
డిసిప్లిన్ ద్వారానే వాళ్ళకు చదువనేది ఇంప్రూవ్ అయితది తెలివితేటలు వస్తాయి మైండ్ సెట్ టు మంచిగా ఉండాలి
గవర్నమెంట్ లా ఎక్కువ పట్టించుకోరండి. ఏమైనా వాళ్ళు చదువు పరంగా ఏ పెట్టిస్తారు. మా వోడిని కూడా ఈ మధ్యలో అటే పంపిస్తాను. ఏమైనా పెట్టిస్తారు కాని ఆయన చదువుతాండా రాస్తాండా అని చూస్తలేరు కొంచెం ఇక నెగ్లెక్ట్ గా ఉండది మా అబ్బాయి కూడా మా కొంచెం ఇక పోయిన సంవత్సరం అంటే పంపించినాము ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది ఉండి ఇంక గవర్నమెంట్ కే పంపిత్తానా
హ్మ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయా మీ ఊర్ల పెళ్ళిళ్లు జరుగుతున్నయా పెళ్ళిళ్ళు జరుగుతున్నయా
ఆ మొన్న అయినయ్ పోయివచ్చినం మేము ఫంక్షన్ హాల్ కు అసలు వామ్మో అసలు ఊహించలే సేమ్ సినిమాలలో జరిగినట్టు జరిగింది మేము ఎప్పుడూ అట్లాంటి మ్యారేజ్ కి పోలేదు
ఊహూ
అసలు ఎట్లా డెకరేషనే మామలుగా లేదు ఇక మళ్ళీ ఇ రాంగనే మధ్యాహ్నం పోయిన వాళ్లకి పోంగనే ఇక వాళ్ళు లంచ్ చేయండి భోజనం చేయండి అంటే పోయి కూచున్నం బాస్మతి రైస్ పెట్టిరు మటన్ వేసిరు
హ్మ్
బానే తిన్నాం ఈ ఐస్ క్రీమ్లు అయితే లెక్కలేనన్ని. అసలు పట్ట కడుపులో పట్టక పక్కకు పెట్టసాం
ఆ ఇప్పుడు కొంచెం రిచ్ గా ఉన్న వాళ్ళు ఐస్ క్రీమ్లు మిక్చర్లు లడ్డూలు అవి పంచి పెడతరు కదా ఈ కొంచం మామూలుగా తక్కు ఎక్కువ పెళ్ళిళ్ళ చేస్ అంటే
ఇది సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి టస్ క్రీమ్ చాలానా పెట్టరు కానీ మేము అప్పటికే అన్నం మీద ఉన్నాం కదా అన్నం తినేసరికి ఐస్ క్రీమ్ బట్టలే ఫుల్లు వేస్ట్ చేసినాము అసలు
సో ఐవలిచ్చుల్లది అ అవునా
మీ దగ్గర జరుగుతానే అండి అయిపో
ఆ అయిపోయినయి అది ముందే చేసుకుంట్రు ఉప్పలమ్మ మాకాడ అంటే ఉగాది ముందు వరకే కొత్త వాళ్ళు వెట్ పెట్టుకునేటోల్లు పాత వాళ్ళు వెట్టుకునేటోల్లు ఇట్లా అదే మూడు సంవత్సరాలకు నా ఐదు సంవత్సరాలకు వెట్టుకున్నోల్లే వెట్టుకుంట్రు
ఆ మక్ మాకు లేదండి మా ఇంటి పక్ కొనోల్లు చెప్త్ నిన్న బోయోచిన్నం
మ్మ్
తినేసి ఒచ్చినం భోజనం చేసొచ్చినం మ్మ్ మ్మ్ ఇంకా ఏం చేస్తారండి మీ వీధుల
మా వీధిలా మాది సీసి రోడ్డు అంటే ఇంత ముందు ఉత్తగనే దుబ్బ రోడ్డులాగ ఉండేది మీరు సాయంత్రం ఆ సాయంత్రంకాంగనే ఇట్లా కుమ్మ కూర్చుంటాం ముచ్చట్లు బాగా పెడతాం అన్నట్టు అన్ని ఇగా పెళ్ళిళ్ళ గురించి వాళ్ళవి వేరే విషయాల గురించి మాట్లాడుకుంటాం ఏవాన్నా ఇంట్లో ఇవళ గొడవ అయినా కూడా అవి బాగా ద ఆయుష్ త్తుగైతై కద
బైటికొచ్చి ఒక్కొక్కరు ఒక్కో ముచ్చట మాట్లాడతారు చ్
మ్మ్
మా దగ్గర అట్లుండదండి ఏమైనా ఇంట్లనే ఇంట్లనే కుములాలె కాని బయట ఎవరో ఒకరు మా మాట్లాడుకునేటోల్లు మాట్లాడుతరు కని మాకు అట్ల మాట్లాడరాదు పోము అ
మ్మ్ కాల్ పూర్థైంది ధన్యవా